ఆ విన్బడుతన్నడి హలో
ఆ ఏం చేస్తున్నారంండి
ఏం లేదు మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారంండి
మేము మా ఊర్లోనే చేస్తామండి
అంటే మీ ఊరేకర
మాది కొంచెం సౌత్ లో ఉంటది
సౌత్ లోనా ఏమైనా ఎట్లా ఆర్డర్ పెట్టుకోవడానికి ఏదైనా వీలుందా ఆన్లైన్ ఇలా చే
చేసుకోవచ్చండి ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు చ్చ ఆఫ్లైన్ కూడా తీసుకోవచ్చు
అవునా అయితే మా దగ్గర బావా ఇప్పుడు మేము శారీస్ సేల్ చేస్తున్నాం మీరు తీసుకుంటార
మీ దగ్గర ఆన్లైన్ సర్వీస్ ఉందా అండి ఆ అయితే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా ప్లాన్ చేద్దామండి మీరు ఎట్లా షాపింగ్ చేస్తారు ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోన అవునా
మ్మ్
మీరు ఎట్లాంటి క్లాత్స్ ప్రిఫర్ చేస్తారండి కాటన్ ఆ లేకపోతే పాలిస్టర్ టైప్ అట్లాంటియా
అన్ని ఆల్రౌండర్ మీకు ఏది కావాల లన్నా అవైలబుల్ ఉంటాయి
అవును
మ్మ్ అక్కడ ఏం చేస్తారు మీరు
మాకు ఒక నేను కాలేజ్ స్టూడెంట్ని అండి
కాలేజీ స్టూడెంటా ఎక్కడ
హ మా ఊర్లోనే
అంటే ఏం చేస్తారు
నాది బీ జెడ్ సి గ్రూప్ అండి డిగ్రీ ఫైనల్ ఇయర్
ఆ
ఆ అన్ని బానే ఉంటాయండి
ఇంకా వెదర్ కూడా చాలా ఎండగా ఉంది కదండి ఇప్పుడు మ్మ్ సరి ఎండలు వానలు అన్ని తొందర తొందర వచ్చేస్తున్నాయి
సరే సరే
తిన్నారా అండి
ఇంకా లేదు మీకు ఇప్పుడు టైం ఎంత అక్కడ
మా కు సెవెన్ థర్టీ అండి హలో హలో వినిపిస్తుందా అండి హలో
ఆ హలో
మాకు సెవెన్ థర్టీ అండి ఇక్కడ
ఇంతేన సరే సరే డిన్నర్ ఎన్నిటికీ చేస్తారు
మేము నైన్ వరకు అల చేస్తాం మీరు
మేం ఇడా ఎయిట్ థర్టీ
ఆహ ఏం కర్రీ అండి
మాది టమెటా
అవున నాకు చాలా ఇష్టం టమాటో అంటే
అ మీరేం కర్రీ
మాదీ చికెన్ ఆ అండి
కపా
ఆ
అక్కడ మీకు స్పెషల్ రెసిపీ ఏంటి
స్పెషల్ మాదమ్ ఇక్కర అన్ని స్పెషలెనండి
ఇంతెన
హా ఆ
మీకు ఇష్టమైన కర్రీ
నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి.
అవున
హా చికెన్ తో చేస్తే ఏ ఐటమ్స్ చికెన్ ను ఎక్కువ ఇష్టం
ఆ
మీ దగ్గర ఏంటి స్పెషల్
మా దగ్గర ఏమి ఉండదు అన్నిగ ఏది కావాలనుకుంటే అది తినేసుడే
అవున
తినాండి సరే అ సరేలే
ఇంకా మీకు మీరేం చేస్తుంటారు అండి
మేము హౌస్ వైఫ్
అవున పెళ్ళయిపోయింద అండి పిల్లలు పిల్లలు
టూ మెంబర్స్
అవునా వాళ్ళేం చదువుతారు
ఫోర్త్ సిక్స్త్
అవునా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందండి
బాగుంటుంది ఇక్కడ
అవునా ఓహో నైస్ నైస్
సరే అక్కడ మీ ఫ్యామిలీతోనే ఉంటారా మీరు
అవునండి ఫ్యామిలీతోనే ఉంటాం హ
అక్కడ మీది ఓనా
ఓనే అండి
సరే సరే
మిది కూడా ఓన్ హౌసేన
ఆ ఓను హౌజే
అవునా
అమ్మ
ఇంకా మీ పిల్లల స్కూల్ నేమ్ ఏంటండి
పిల్లల స్కూల్ ఇక్కడ దగ్గరే ఫాతిమా కాన్వెంట్ హైస్కూల్
ఆహా వాళ్ళ టైమింగ్స్ ఏంటండి కుల్కీ
స్కూల్ టైమింగ్స్ ఇన్ని రోజులు నైన్ టు ఫోర్ ఫిఫ్టీన్ ఉండేది ఇప్పుడు ఇగ హాఫ్డే స్కూల్ లు స్టార్ట్ అయితన్నయి
ఎందుకండి
ఇగ ఇప్పుడులి అది సమ్మర్ వచ్చింది కదా
అవునా
ఎండ బాగున్నదని రే రేపటి నుంచే స్టార్ట్ అయితన్నై సిక్స్టీన్త్ నుంచి ఉండేటియి గని ఆ సిక్స్టీన్త్ నుంచి ఉండేటియి గనీ ఈసారి ఫస్ట్ స్టార్ట్ అయి తానై క్లాస్లో
ఆహా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అసలు
ఉ మీకు అక్కడ బయటకి కేళ్తారా మీరు ఎక్కువ
కేళ్ళినప్పుడు మాత్రమే ఎళ్తా
అంతేనా
ఆ ఈ ఎండలకి బయటికి వెళ్ళాలంటే భయంమేస్తుంది మా డాడీ జాబ్ చేస్తారు మమ్
మీరొక్కరేనా
ఆ నాకు ఒక అన్నయ్య ఉన్నారు
అన్నయ ఏం చేస్తాడు
అన్నయా పిజి
అన్నయ కూడా అన్నయ్య ఇక్కడే చదు తడు
మా అన్నయ్య ఇటు పక్కన వేరే స్టేట్ లో
వేరే స్టేట్ లో నా
హ
ఇక్కడ ఈ స్టేట్ అచ్చేది ఉందా ఏమన్నా
ఆ అప్పుడప్పుడు వస్తూ ఉంటామండి అలా ట్రిప్స్ కి అలా
ఆహ వచ్చినప్పుడు చేయండి ఫోన్ చేయండి
ఆ సరే అండి
ఉ హలో ఇంకా
చెప్పాలి అండి మీరే
హు మీ కాలేజ్ ఎట్లుంది బాగుందా స్టడీ అంతా అక్కడ
హా అంత బాగుంటుందండి మంచి పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది కంప్యూటర్ ల్యాబ్స్ సైన్ స్ ల్యాబ్సు అన్నీ చాలా చాలా చాలా బాగుంటాయి
అంతేనా
ఆ
మీ ఫ్రెండ్స్ జేత్తల్లు
మా ఫ్రెండ్స్ ఉన్నారండి.
హు అంటే గర్ల్స్ బాయ్స్ కంబైండా ఆ కాలేజీలో కాలేజ్లో గర్ల్స్ బాయ్స్ కంబైండ్డా
అవునండి కో ఎడ్యుకేషనే
ఇప్పుడు మరి ఇప్పుడు చదువైపోయినంక ఇంకేం చేద్దాం అనుకుంటారు
నెక్స్ట్ పీజీ అని అనుకుంటున్నా
ఉమ్
కానీ చూడాలి ఇంకేమన్నా
అంటే ఫే ఫే ఫ్రెండ్స్ కూడా అందులోకేళ్తారా
ఫ్రెండ్స్ కూడా అంటే కొందరు ఇది అనుకుంటున్నా కొందరు వేరే అనుకుంటున్నారు
ఆ సరే
ఊమ్ సరీ సరే ఇంకా
ఇం ఇంకా చెప్పాలి అండి మీ దగ్గర ఏమైనా కంపెనీస్ ఉన్నాయా అండి
ఉందీ మా ఊర్లో
ఏం కంపెనీ అండి
ఆ ఆ బానే ఉంటది డస్ట్ ఉంటది స్మెల్ ఉంటది
ఆ
కానీ కంపెనీ కూడా చాలా పెద్దది
అవునా ఆ స్మెల్ ఆ డస్ట్ వల్ల ఎలా ఉంటుందండి మరి మీరు
ఈ అలవాటు అయిపోయింది ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది కొత్త వాళ్ళు వస్తే కొంచెం ఇబ్బంది
ఆహా
ఆ మాకు అలవాటు అయిపోయింది ఇక్కడే ఉంటామ్
స్కిన్ ఎలర్జస్
ఏం లేవాలంటే అయితే
ఆహా
ఊమ్ అలాంటి ఏం లేవు మాకు
మాకు ఇక్కడ సిమెంట్ కంపెనీ ఉంది మా దగ్గర ఇక్కడ కూడా చాలా డస్ట్ వస్తది అవును చాలా వస్తది
మీకు రిలేషన్స్ అక్కడే ఉన్నారా రిలేషన్స్ అక్కడే ఉన్నారా అంత దూరం ఉన్నారా
ఉ మా వాళ్ళందరి దర్పే అంట దగ్గరే ఉంటారండి
దగ్గరే ఉంటారా
ఆ నడిచే డిస్టెన్స్ లోనే ఉంటారు అందరుూ
ఆహా మరి స్టడీ మీరు ఇప్పుడు ఇక్కడ చేయచ్చు కదా ఇదు